హలో న నమస్కారం
బాగున్నరాండీ
బాగున్నామండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నామండి తిన్నార అండి
ఆ
తిన్నరాండి
తిన్నమండి ఇప్పుడే ఆలుగడ్డ కర్రీ మీది
తిన్నామండి వట్టి చాపలు
అవునా మీ వట్టి చేపలు ఉన్నాయా అండి దొరుకుతాయా
ఆ దొరుకుతాయండి అప్పుడప్పుడు డాడీళ్ల్ తీసుకొస్తాడండి
ఆ మీరు ముదరా అల్సా
ఆ అవునండి ముగిరాజ అండి మేము అప్పుడప్పుడు వెళ్ళి తీసుకొస్తారు దాడి కాలి ఉన్నప్పుడు
అవున
ఇంక ఏం చేస్తున్నారాండి
తిన్నారా మరి ఏం కూర
ఆ తిన్నామండి మట్టి చాపలు మట్టి చేపలండి తిన్నామండి
ఈ పిల్లలు సౌండుకు ఒకటిన పడత అంత ఒకటిన పడతలేదు
అవునండి పిల్లలున్నప్పుడు అంతే ఉంటు టది కద అందుకని ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా పిల్లలు ఇంట్ల
ఉన్నారండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడే అన్నం తిన్నాం మేము శ్రీరామ నవమి ఎలా జరుగుతుదండి మీ ఊర్లో
మా ఊర్లో చాలా బాగా జరుగుత తండి ఊరోళ్ళంత అక్కడికి గుడి దగ్గర కి వెళ్ళి మొత్తం బ్రాంగా కడి ఆ పచ్చి అది పానకం అంటారు కదా పానకం చేసి పులిహర చేసి చాలా బాగాంది సరండి మళ్ళీ సాయంత్రం అవగానే ఊరే అస్తస్తార
ఆ ఇట్లా శ శ్రీరాముని పన్న సీత తమకు పెళ్ళి చేస్తారా
ఆ అవునండి అంతకా తెలియదుండి నాకు నేను చిన్నప్పుడు ఊర్లో చదువుకున్నప్పుడు చూసిన అది వంది నాకు అంటే రీసెంట్ టైమ్ లో నేను ఎప్పుడు చూడలేదండి హాస్ట లో ఉంటా నేను ఎక్కువ
ఆహ్
బాగా చూసుకున్న నేను
అవున
చాన్న బాగా జరుగుతాది. ఆ రోజు మొత్తం పానకం ఇంకా చాలా ఫేమస్ అవునా వేసారండి చిన్నప్పుడు గ్లాస్లూ గ్లాస్లూ ఓకే నా అండి
ఆహ్ పడుకొనీ మాట్లాడితే అదోక్ సారి అ తుందండ్
కాలోస్తుందండి మీకు
ఆహ్
మీకు ఫోన్ వస్తుందా అండి. కర్జేయంండి ఫోన్నీ
ఆ ఫోన్ చేసి కట్ చేస్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క చేసింది. తెలుసా చానల్లేంది ఉహ్ ఇక అంతే జరుగుతదండి మీకాడ
అంతే తెలుసండి నాకు మీ దగ్గర ఎట్లా జరుపుకుంటారండి.
మా అక్కడ పొద్దుగల. అంటే శ్రీరామ రోజు కూడా మేము ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకుంటాం.
ఉహ్మ్
మాకు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటదండి. ఊరు అక్కడ జాతర లాగానే జరుగు దాండి శ్రీరాముని కళ్యాణ్
ఉహ్ హు అవున
ఆ ఫుల్లు మంది జనాభ వస్తారండి. భక్తులు హలో
ఉహ్ హలో
ఆహ్ జనాలు, భక్తులు బాగా వస్తారు. ఆ గుడికి దగ్గరిక్ గి
చాలా సెంటి జరుగుతదండి
ఆ పెద్ద ఎత్తున జరుగుతది. అయ్య గారులు వస్తారు పెద్ద పెద్ద అంటే ఆర్. ఎం. పి డాక్టర్లు గాని, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాని. ఇలా పార్ట్నర్ కుంట్ గుల్లాలో
ఆహ్ అవునవును.
ఆ వాళ్ళు కూర్చొని పూజ చేయించుకుంటారంండి. వాళ్ళకు ఇట్లా ఇట్లా అదేంటిది ఏమంటారు ప సరే అది జ బ్రహమ బ్రహ్మముడి బ్రహ్మముడి వేసి పూజ చేయిస్తారు అన్నట్టు
అ
అయినా హలో ఆహా
జాతర ఎన్ని రోజులు జరుగుతుందండి జాతర ఎన్ని రోజులు జరుగుతుందండి
ఒకటే రోజుగాని చాలా ఘనంగా జరుగుతుందండి వైభవంగా జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుది
దాదాపు ఒక ఐదు వందల మంది వరకు వస్తారా అండి ఇంకెక్కువనే వస్తారా
ఇట్ల వాళ్ళ అందరుూ వస్తారండి
అ ఆ రోజు మొత్తం జరుగుత అండి జాతార
ఆ ఇది అమ్మాయి అడ్డం పడ్డదండి పాప ఆ తలంబ్రాలు ఆ గుళ్ళకి తలంబ్రాలు పోయడం పుస్తెలు కట్టడం మట్టెలు పెట్టడం అవన్నీ చేస్తారండి మాకాడ ఇట్లా ముక్కు పొడుగ అవన్నీ చేస్తరు పూలు అలంకరిస్తారు అదేవునికి సీతమ్మకు బాసింగ బా బాస్ సింగాలు ఇట్లా మనం పెళ్ళి ఇలా పెళ్ళిళ్ళ చేసుకున్నట్టే చేస్తారండి ఆ దేవుళ్ళలకు
అవునండి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలండిళ ఎప్పుడు చూడలేదు దగ్గర ఉండి అప్పుడ మా దగ్గర అంత గ్రాండ్ గేమ్ ఉండదండి అడి కొంచెం మామలుగానే చేస్తరు
అ తలంబ్రలు ఇ ఎట్లా అంటే తలంబరాలు పోసుకున్న తర్వాత ఊరేగింపి అరుంధతి చెక్కింది నక్షత్రం చూపిస్తరండి
అ అయితే ఖచ్చితంగా సరే మీ దగ్గర వస్తా ఉన్నా తీసుకెళ్తా రాండి ను
ఆ పిల్లకింత భయం లేకుంటుండు వా అక్కడ తీసుకెళ్తామండి కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తీలు అ ఇగ పూలు ఇట్ల తీసుకెళ్తమండి హుమ్
అక్కడే వుంటరండి ఈసారి శ్రీరామనవమికి
ఆ అ చా స్టక్ అయితాంది వాయిస్
ఈ సారి అక్కడికెళ్తర అండి మీరు ఆ
ఆ ఇప్పుడు అంటే మేము పుట్టిన కాంచి ఇక్క దగ్గర ఊర్లోనే ఉందిగాని మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఊలోనే చిన్నగా అయినా కాని చూసేది పూలు కొబ్బరికాయ ఇట్లా పట్టుకొని ఎళ్ళలేదండి కొట్టి అచ్చేది అందులో ప్రసాదం పెట్టేది మా బెల్లం సావిగ బెట్టేది అది చెనుగ పప్ చక్కెరతోని ప్రసాదం లాగా ఇచ్చేదండి మంగళార్తులు ఇలా పట్టుకొని పోయేదండి మేము
అక్కడ జాతర జరుగుతది అని అన్నారు కదా వెళ్ళి ఒకసారి చూసి వద్దామండి మనం కూడా మంచి దర్శనం చేసుకొని
మండి అక్కడా మనా ఇట్లా జాతర అంటే ప్చ్ మనక అన్ని అమ్ముతారండి ఇక మేడ మేడారం జాతర ఎలా ఫేమసో అది కూడా అట్లా ఉంటదండి ఒక్క రోజుని
రోజునే అంతా సెటప్ అంత మొత్తం అరేంజ్ చేేస్తారా అండి
అన్ని అరేంజ్ చేస్తారండి బొమ్మ చిన్న పిల్లల బొమ్మలు ఏది కొనుక్కోవాలి దండలు ఆ కుంకుమబరినీలు అవన్నీ అమ్ముతారండి
ఫేమస్ అయితే ఎళ్ళాలండి ఖచ్చితంగా ఒకసారి అయినా చూసి రావాలి
ఆ పెద్దగా ఉంటదండి ఇగ ఆంజనేయ స్వామి ఆ ఒకా ఆ పదెకరాలు అంతా వెడల్పు ఉంటదండి
అవునా
హుమ్ ఇప్పుడూ ఆంజనేయ స్వామి వాళ్ళు మాలేసే వాళ్ళు ఉంటారు గదా అక్కడ కూడా ఉంటారండి నలభై ఒక్క డేస్ వాళ్ళు ఇరవై
ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా అండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదా
స్టా నలభై ఒక్క రోజు వాళ్ళు ఉన్నారండి నలభై ఒక్క రోజు చేసే వాళ్ళు ఉంటారండి ఇప్పుడు
అవునండి కాని వాళ్ళకి ఎండలు కోసం ఉండ ఎండలు గోరంగ గొడు
శ్రీరామునికీ శ్రీరాము ఆ శ్రీరామునికీ ఆ ఆంజనేయ ఆంజనేయ స్వామి భటుడు కదా ఉమ్.. అందుకే కొంతమంది నలభై ఒక్క రోజు వాళ్ళు వేసే వాళ్ళు ఉంటారంండి
అందుకని రాములు వారి గుళ్ళో ఉంటారా అండి వాళ్ళు స్వాములు
ఆ మాదీ కాలు పూర్తి కొంచెం కట్ అయితుందండి కొంచెం ముందే కట్ చేయాల నుకుంటున్నా
కే అండి
ఎందుకంటే మాకు కడతలేదండి
నిమ్సా మక్లేద అంే హలో వినిపిస్తుందా అండి హలో హలో చెప్పండి